హలో
హలో
బాగున్నారా అండి
అ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాహున్నామండి ఏం జేస్సున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం అండి చల్లగా అయింది గదా కొంచెం వెదర్ అలా పైకి వచ్చాం, మ్ అలా పైకి వచ్చాం టెర్రస్ పై కి ఆ
ఆహా మా అక్క ది కూడా కొంచెం ఇప్పుడే
హా హ్మ్
అయిందా అండి
ఆ అయిందండి పని అయింది
మ్మ్ హ్మ్ వచ్చిర్రా మమ్మీ వాళ్ళు
అవును ఆహా ఆ మేంగూడ దాగినం అండి
ఆహా ఉంత బర్రెలు గిన ఉన్నయ
ఆ ఉన్నాయండి గేదెలు ఉన్నాయండి అవే పాలు మాకు ఆహా
కోడమే
అవునా ఉన్నాయండి మాకు రెండు ఉన్నాయి ఆ పాలే ఆ పాలే సరిపోతయ్ మాకు మేము ఆ పాలే తాగుతాం, పెరుగు కూడా అవే పెడతాం. బయటికి అమ్మము అండి ఇంట్లోకే సరిపోతాయి మాకు కొనం
ఇంట్లోకే పెరుగు గిన్నని చేస్
ఆ అవునండి మా సాయంత్రం రోజు తోడేస్ తామండి పెరుగవుతదండి మళ్ళీ నెయ్యి కూడానండి ఇంట్లోనే జేసుకుంటాం మేము ఆ అవునండి ఇంట్ల్ తప్పకుండా మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలున్నా రు వాళ్ళగ్గూడా నెయ నెయ్యి అన్నం పెడతామండి నెయ్యిలో కొంచెం ఉప్పేసి. ఆ మెత్తట అన్నం చేసి తిని పిస్తే వాళ్ళు కూడా తింటారు. ఆరోగ్యానికి అదే మంచిది గదాండి బయటి దానికంటే
ఆహా అది పడితే ఏం కాదు పడకపోతే ఇబ్బంది మా వాళ్ళకైతే పాలు పడవు నెయ్యి పడదు ఏం లేదు లేదు వాళ్ళేమ ఏమో ఇలా అయింది అనుకోండి నెక్స్ట్ డేనే ముఖం అంత రెడ్గా అయి ఇట్లా వాపు వస్తుంది ఎమ్మటే
అయ్యో
పాల్ తాగినా నెయ్యిదిన్నా
ఆహా
ఇంక పడదు ఇగ అంతే ఇక నాకు కూడా పడదు అన్నట్టు
అవునా
హ పెరుగు మళ్ళా పెరుగు తింటే ఏం అం పేరుతెలుసా
ఆహా
ఇద్దరూ ఒక్కటే ఏం గాదు
హ
ఇగ ఈ రెండయితే గ డేమేజ్ అయి
అవునా కాకపోతే అవే మంచివి గదండి.
అవే మంచిగాని అవును అట్లానే నేను ఒక రోజు పెట్టినా బ డబ్బా దబ్బా తీసుకొచ్చి బయటనే ఇక్కడ ఒక ఒకామే చేస్తది.
ఆహా
తెస్తే ఒక పావు కేజీ అంతా పావు కిలో అంతా తెచ్చినాం ఏమో చూద్దామని
ఆహా
ఒక్కడే రోజు పెట్టినా
ఆహా
రెండొందల పెట్టు ఏం కొని కానీ వెయ్యి రూపాయల ఖర్చు వచ్చింది నాకు
అయచో చో ఓ అయ్యో
పడదు అస్సలు పడదు ఈళ్ళకు
ఆహా ఆ అవునండి చాలా మంచిది అది హ్మ్ హ్మ్
ఇంకా ఏంటడి
ఇంకా చెప్ప
సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయిక
దిశాయి
తాహ్ ఇక స్కూల్స్ కాలేజెస్ తార్
అవును ఏతేన్ ఎలారండి మరి సమ్మర్ హాలిడేస్ లో పిల్లలని తీసుకొని అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి ఆహా
హైదరాబాద్ కెళ్ళినం అక్కడ మ ఆడపడచు చాలంటే అక్కడికి వెళితే వాళ్ళు జూ పార్క్ కి చార్మినార్ కి
ఆహా
ఇంకా అట్లా వెళ్లేేసి వచ్చినాము అప్పుడు ఎంత ఎండలు లేవు స్టాటింగ్ అప్పుడు మనకి కి స్కూల్ హాలిడేస్ ట్వంటితాడ్ అట్ల ఇచ్చి ఇచ్చిరు కదా ఆ మంత్ ఇలై తిండల్ లేవు
ఆహా అవునుండవు అప్పుడే స్టార్టింగ్ కదా ఆహా ఆహా
అప్పుడే వెళ్లేేసి వచ్చినం ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం
అవునా
ఆ ఇంకొక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కల్లా మళ్ళా ఊరు వెళ్ళిపోవాల్సిందే ఇంకా వాళ్ళని ఇక ప్రిపేర్ చేయ్యాలి స్కూల్ కి ముందు రెండు రోజుల ముందు నుంచే ఇక అది ఇంకా పెద్దటార్ ఇప్పుడు నా ఇంటి కాడుంటేనేమో వాళ్ళ ఇష్టం ఏమ్ వచ్చినట్టు తినేది చేసే ఇప్పుడు స్కూల్ కి పోతే అదే టైంకి మళ్ళీ ఆకలై అట్లనే ఉం
అవునవునండి
రెండు నెలకి అలవాట అయిపోతారు ద మళ్ళీ అదేందో టూ డేస్ త్రీడేస్ అట్లా వదిలి పెడితే మళ అదే అలవాటు
అలవాటు అయింది అవునండి పిల్లల అయితే అది ఏదిమ్మంటే అదితి అంతండి
ఆటోమేటిక్ గా సెట్ అయితారు వాళ్ళుగని ఫస్ ట్ వన్ డే టూ డేనే కొంచెం
అవునవును ఇబ్బంది అవును వాళ్ళతో ఇబ్బంది ఇంకా చిన్న పిల్లలు ఉంటే
ఆ చిన్నోల్లే తార్డ్ తార్డ్ క్లాస్ సేకండు
ఆ
న్నోల్లే
అవునా
హ్మ్ అ లేరా లేరా లేరా అంటే గంట మొత్తుకుంటే అప్ లేస్తలు ఆ బస్సు మళ్ళీ ఎయిట్ ఎస్ ఉంటది మార్నింగ్ ఇళ్ళెమో ఇప్పుడు తొమ్మిది పదైనా లేత్త లేరు అప్పుడు ఏం లేత్తరు
అవునవును హు హు
ఇయళ హాలిడేస్ రెండు రోజుల ముందు నుంచే కొంచెం లేపుడు అలవాటు చేసిన్
అవునవునండి అలా అలవాటు చేయాలి
ఉంది అది ఇదీ అంటే ఆటోమేటిక్ గా సెట్
సెటప్ అవునవును
తిన్నాయా మీ విలేజ్
ఆ ఉందండి ప్రైమరీ స్క్ ప్రైమరీ అం టే ఆ ఎయిత్ వరకు ఉందండి.
అదేంది ఉంటాయి సిక్స్ ఉంటే ఫిఫ్త్ వరకు ఉంటది లేకపోతే టెన్త్
లేదు యయిత్ వరకే ఉందండి ఇక్కడ అదయినా హ్మ్ ఉ ఉ అక్కడ ఇబ్బంది ఇక్కడ మా ఊరు వాళ్ళే మాకు ఇబ్బంది అవుతుంది సార్ పక్క ఊరికి వెళ్ళడము అవునని వీళ్ళంటే న్లీ యయితు వరకు పెట్టారండి
ఆహా పెట్టిన వాళ్ళు డైరెక్ట్ టెన్త్ పెట్టి కొంచెం స్టాఫ్ ని పెట్టుకుంటే కదా
పెట్టుకోవాలి కదా లేదండి మ అవును అవు చాలా ఇబ్బంది పడతారండి ఇంక వర్షాకాలంలో అలా చెప్తున్నారు కానీ ఇంక్కడైతే అంతే ఇంతవరకే శాంక్షన్ అయిందండి.
ఆహా అవుడే ఎ త్ వరకు అయింద వీళ్ళు పెట్టుడే ఎయిత్ వరకు పెట్టినట్టు అంటున్నారు మేబీ
అవునవును అదే అంటే మా పక్కూర్లోనే హయ్యర్ హయర్ స్కూల్ ఉందండి. కాకపోతే పక్కూర్ లోనే ఉంది.
ఓ పక్కూర్లో ఉంటే దీంట్లోకి రాదు ఇగ ఇది.
రాదు కదా అందుకే పాపం ఇంకా పిల్లలు వీళ్ళంతా చేస్తున్నారని ఎయితు వరకు పె ంచ్చారు గాని ఇగ పక్కూర్లో ఉంది కాబట్టి ఇ ఇక్కడ రాదు కదాండి.
అవును రారు రారు ఇగ
అందుకే ఇగ రాట్లేదు అయిన పిల్లలకు పాపం చాలా ఇబ్బంది అండి.
అవునులేండి అలానే ఉంటది. ఉంటే రెండు మూడు విలేజ్ లో వేరే దూరం ఉన్నా మంచి
అవును
చ్చు మేబీ హై స్కూల్ అంటే అదే కదా ఇ గ ఆ అది ఉన్నదంటే ఐ ఊర్ల వరకు అదొ ఒక
ఉంటదా ఆ అవునండి మం మంచిగా చెప్తారండి ఆ పక్కడ పక్క స్కూల్లో కూడా మంచి మంచి ర్యా ంక్స్ వచ్చినాయి మరి ఇప్పుడు టెన్త్ లో కూడా ఆ వచ్చినాయి ఫైవ్ ఎ ఫైవ్ ఎయిటీ, ఫైవ్ నైన్టీ మార్క్స్ వరకు వచ్చాయి మొన్న
బానే వచ్చినయి.
బానే వచ్చినయి అండి గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా మంచి స్కోర్ అచ్చింది.
ఆ కరెక్ట్ టీచర్స్ ఉంటే స్కోర్ ఎట్లయినా వస్తది.
అవునండి.
వాళ్ళు కొంచెం నెగ్లిజెన్స్ ఉండి ఇగా పట్టిచ్చుకోకపోతే మా
ఉంద్ అవునండి మళ్ళీ పాస్ పర్సెంటేజ్ కూడా లేదండి. పాస్పర్చు అందరూ పా పాస్ అయినారు.
ఆ అది అట్ల ఉంటయి ఇగ అక్కడికి ఎవ్వరైనా పంపిస్
పంపిస్తారు అదే కదండి ఫుల్ స్ట్రెంత్ కూడా చాలా ఉంటది. హ్మ్
కొన్ని విలేజెలల్లా అయితే సబ్జెక్ట్ టీచర్స్ లేరు మరి అట్లాంటి పిల్లలు ఎట్ల పాస్ అయితారు చెప్పండి పంపియడానికి కూడా మనకు కూడా భయమయితా ఉంటది మెయిన్ వచ్చే టెంతు
టెంతా అవును
ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళకి ఇబ్బంది మనకి
మనకిబ్బందే అవునవును
వాళ్ళనేమో కాని అడిగినప్పుడల్ల మనల్నే అడుగు గుతారు కదా జనాలు చెప్పనీకి పోవాలి ఎక్కువ వచ్చినా అడుగుతారు తక్కు
తక్కువొచ్చిన అడుగుతారు అవునవునండి
ఇంకేటన్న వెళ్ళరా బైటికి
బయటికి అంటే ఎటు వెళ్ళలేదండి ఈ రోజు అయితే
ఈ రోజు ఎండ బాగుందని ఉన్నారు
ఆ అవును ఇంకా ఇ అవునవును ఎటైనా వెళ్తే వెళ్తూనే ఉంటాను ఆ ఆ అక్క వాళ్ళు ఉన్నారండి నాకు నేనే చిన్నదాన్నండి
మీరే చి
ఆ ఆ అయినాయి అక్కకి అయింది
అక్కకి అయింది మ ఎందరు మొత్తం అక్క మీరు మ్మ్
హ్మ్మ్
అక్కడి దగ్గరికే ఇచ్చిరా ఊరు దూరమా
దగ్గర ఉబెలి ఇక్కడ ఉంటారు దగ్గరలోనే కాకపోతే అ బాబా బావ హైదరాబాద్ లో జాబ్ చేస్తాడండి
ఓహో అక్కడ జాబ్ చేస్తాడా మొత్తాని కైతే
ఆ అవునండి ఆ అవును అవునవును
ఏంటి ఇప్పుడు మళ్ళా ఈవెనింగ్ స్నాక్సు చేసిర్ర
స్నాక్స్ ఈ రోజు ఏం చేయలేదుండి రస్కు తిన్నామండి టీ లో
రస్కే అదే ఇగ బ్రేక్ఫాస్ట్లాగా
సైనా
అదే యేసిండ ఇగా అవును రస్కు దేనికైనా యూస్ అయి తది అదే మరి మార్నింగ్ లేదు యు
ఏం లేదు అవునవును టీలో రాసుకు తిన్నాము
అదక అలవాటుగా టీ ఉందంటే ఏదో ఒకటి ఉండాలి పక్కన కదా సనస్ చలే ఉండదు అసలు మనం బిర్యానీ తిన్నప్పుడు కూల్ డ్రింగ్క్ అలను ఇది అంతే తిన్నప్పుడు ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది ఇంకాయ వచ్చారా మామ వాళ్ళ స్నాాలల
ఆ ఉచ్చార ఇందాకనే వచ్చారా అయిపోయినాయిడి అవును అవును అవును కాస్తా ఎంత తి టీ తాగేసి ఆ టీ తాగే ఇ అ కాసేపూ తీసుకుంటారు ఆ ఉంటది అవునవునండి ఉంటది సాయంత్రం పొద్దున అదే అదే మెయిన్
ఇగ అదే మీకు దాని తర్వాతనే మిగతా పని
అడి
అందరుూ కొంచెం సాయం చేస్తా
చేస్త ఆ చేస్తారంండి అందరం కలిసి ఉంటారండి మా ఇంట్లో అన్ని అన్ని పనులు అన్నిీ పం కుంటారు
అట్ల అయితేనే కదా
కుటుంబం అంటేనే అది కదం
అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఎట్లా డాడీ వాళ్ళ తరఫునా ఇట్లా ఇద్దరా ముగ్గురా ఇప్పటి వరకు ఉన్నదంటే గ్రేటే అంటే కమాండ్గా
అవునండి
హ
అవు ఓకే అండి మరి ఓకే ఓకే అండి